హా బాగున్న మీర్ బాగున్నారా
ఆ బాగున్నాం ఎలా ఏం చేస్తున్నారు
ఆ ఏం లేదు ఖాలీ టీవీ చూస్తున్నాం చపాతీలు చేస్తున్నాం
చపాతి ఎందుకు మీరు మీ ఫ్రెండ్ అనుకున్నారా చపాతి చేద్దామని ఈ రోజు
ఆ అదేం లేదు కొంచెం వర్షం పడుతున్నట్టుంది అందుక వీడివిడిచ చపాతి చేేసుకొని తిందాంమని ఆ ఇంతసేపు పడింది ఇప్పుడు ప పడేటట్టుంది మొత్తం మబ్బులే ఉన్నయి
అవునా మాకు నిన్న పడింది నిన్న సాయంత్రం పడింది మళ్ళీ పొద్దుగాల పడింది కా నీ రోజ అయితే అంత లేదు కొంచెం ఎండ కూడా కొడుతుంది ఇప్పుడు బాగానే
అనా మొత్తం ఇక్కడ అంతా క్లౌడి అంతే మొత్తం మబ్బులు పడి ఉంది వర్షం పడుతది కావచ్చు నిన్న పడలేదు మొన్న పడింది మాకు
ఆ హా బాగా పడిందా
ఆ బానే పడింది కొంచెం అంటే ఇట్లా వర్ధ పోయెలా పడింది అంతే అంత ఎక్కువపడలే
హ తిన్నాం మీరు తిన్నరా
ఆ ఏం గరి
ఇటు సండే కదా చికెన్ పెట్టార అన్నమాట
ఓ హాస్టెల్ ఉన్నారా
అవునవును మీకు సండే స్పెషల్
మటన్
ఆఓహో
ఇంట్లో తినరు ఈరోజు సండే
ఆ మరి
నేను అన్ నేను అన్నయ్య ఇద్దరికి మా ఇద్దరి కోసం అని వాళ్ళకి పప్పు
అంటే ఊళ్లే కోస్తరు కదా అక్కడ తెచ్చుకున్నారా లేకపోతే
ఆ లేదు ట్రాక్టర్ యూనియన్ ఉంటది అందులో డాడీ ఉంటడు యూనియన్ వాళ్ళు కోసుకుంటే అందులో నుండి వచ్చింది
ఉ హు
ఉ ఏం చేస్తున్నారు ఆ తిన్నాయింద సే అప్పుడే తిన్న పొద్దు తిన్నా ఇప్పుడు చపాతీలని పూరీలు చేసుకుని మళ్ళీ తినాలి హు హమ్ అ
ఏం చేస్తళ్లు ఇంకా మరి అయిపోయినా చపాతీలు చేయడం
ఇంకా స్టార్ట్ చేయలే పిండి పుసికి పెట్టినాను పిండి పిసికినంక చేస్తా
అంటే కొద్దిసేపు నాన్న అంటే కొద్దిసేపు అట్లా ఉంచుతారు కదా పిసికిన తర్వాత
హ అందుకే ఉం
హు హమ్ మా చెల్లెని అయితే ఆ ఇందాక మా చెల్లితో మాట్లాడా ఆమె అప్పుడే పిసికింది అప్పుడే చేసేసింది అంత అయిపోగొట్టేసింది
అయ్యా గ్రేట్ మాట్లాడుకుంటేనా అయిపో గొట్టేసిందా
ఆ మాట్లాడుకుంటేనే మళ్ళా
అవు
మళ్ల అందులోకి కర్రీ అంటే అంత పొద్దుగాల గొంగుర పచ్చడి వండుకున్నారంట అదేముందంట అంటే మళ్ళీ ఇప్పుడు వచ్చినంక ఏమైనా చేసుకోవాలంట చపాతిలోకి చికెన్ అంటే ఫ్రై లాగా అట్లా చేస్తే మంచిగా ఉంటది మాది అంతే ఇంగ బగారా చికెన్ అంతే ఇగ ఈవినింగ్ నైట్ సాయంత్రం అయితే ఏముండదు ఇగ
అంటేమన్నా స్నాక్స్ పెడు
స్నాక్స్ అట్లా అంటే చిన్న పిల్లలం కాదు కదా ఇంగ ఏం పెట్టరు
అయ్యి బయట్కి వెళ్లి తినాల
ఆ వెళ్ళొచ్చు ఇగ నైట్ వ నైన్ వరకు ఎప్పటికి అయిన వెళ్ళి రావచ్చు ఇగ తొమ్మిది గంటలలోపు స్నాక్స్ పెడితే బాగుండు కాకపోతే మళ్ళీ మాకు అంటే టీ గిన పెడతారు కదా టీ పాలు ఇట్లా పె పెడతారు అన్నమాట పొద్దుగాల పెడతారు అది సాయ ఈ టైమ్ లో పెడితే బాఉండు
అవునా పొద్దున అంటే ఆ టిఫిన్ చేస్తారు మళ్ళ లే
మళ్ళా కొంతమందికి తెలుసా కొంతమంది లేట్ గ లేస్తారు కదా వాళ్ళకి ఆ టీ ఉండనే ఉండదు
హా అజా
పాపం టిఫిన్ టిఫిన్ తిన అంటే తినని వాళ్ళు కొద్ది మంది ఉంటారు కదా వాళ్ళన్న తాగుతారంటే వాళ్ళకి కూడా అది ఉండనే ఉండదు
అయ్యా
అప్పుడప్పుడేమో పాడ పోస్తా ఉంటారు
మీరు ఏ టైంకి వెళ్తారు కళాశాలకి
మేమా మాకి పది పది గంటలకి ఇ స్టార్ట్ అయిత అన్నమాట ఇక పది గంట పదినరకు వెళ్తాం మేము
ఓ
మీకెప్పుడు పొద్దుగా
మాకు తొమ్మిది గంటలకి మొదలైతది కాపోతే ఇప్పుడు అన్ని సెలవులే ఉన్నాయి ఎండకాలం నుంచి సెలవలు ఎండకాలం లేదు వానకాల పడిపోయా అనుకున్నా
వానకాలం వానకాలం సెలవులు కూడా ఇస్తున్నారా
ఆ రెండు కల్పి ఇచ్చేస్తరు మాకీ
అవునా
హుమ్
ఎప్పుడు అంటే చెప్పార ఏమైనా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో
ఆ ఆగస్ట్ లో ఆగస్టు ఐదు కన్నా ఆరుగన్నా అని చెప్నారు అవునా తెలిదు అప్పుడ అని ఆ
ఊ అమ్మ మరి గోర మసలిది
అవును
మా బీటెక్ లో కూడా మాకు ఇన్ని రోజులు ఇవ్వకపోయేది అసలు
వాన్ రాలే కోనా ఏం చేసినారు ఇంకా మాక్ అంటే మాకు ఇదొక మంచి అవకాశం అన్ అని అనుకుంటాం మేము ఎవరికి లేవు ఇన్ని హాలిడేస్ మాకి ఉంది
మరి గింత ఘూరంగా ఇయ్యగూడదు కదా హాలిడేస్ వామ్మో సెలవులు గెలవులు ఇత్తే పిల్లలు పోబు దిగాల్ మల్ స్టార్ట్ చేస్
అవును అయినా మాది హుమ్ అయిపోయింది సెమిస్టర్ అయిపోయింది ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మళ్ళా సెకండ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది
సెమిస్టర్ అయిపోయిన కూడా మాకు సెమిస్టర్ సెమిస్టకీ గ్యాపే ఉండదు తెలుసా ఫస్ట్ అయితే ఇప్పుడు ఎంటెక్ లోనా ఇప్పుడయితే అసలే లేదు వెళ్ళలనుకుంటే ఒక రోజు రెండు రోజులు వెళ్లి రావడం తప్ప ఇక వాళ్ళు ఇచ్చేది లేదు ఒక సమ్మర్ హాలిడేస్ అది కూడా మే లో అది కూడా మధ్యలో పదా పదో తారీఖు నుంచి జూన్ ఫస్ట్ వరకు అంతే
అవునా మాకు ఫస్ట్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అయిపోంగానే వన్ మంత్ మళ్ళా సెకండ్ సెమిస్టర్ అయిపో కాని మూడు నెల్లు ఆ
ఆహా మధ్యలో మళ్ళీ ఇంకా ఇప్పుడు బతుకమ్మ
మళ్ళా మాకు సాటర్డే సండే కాలేజ్ రెండో శనివారం ఆదివారం ప్రతి శనివారం ఆదివారం హాలిడే
ఉందిగా
ఆ
అంటే బీటెక్ అంటే అందులోనే ఎక్కువ అసల్ అన్ని ఉంటాయిలేగానీ
బస్ భర్తునే హ
కానీ కాలేజ్ ఉండడం బెటర్ తెలుసా అంటే ఒక మంచిగా జరిగిపోతు ఉంటది కదా కాలేజ్కి వెళ్ళి రావడం
అవును అసలు మాకు కాలే కాలేజ్ అసలు కాలేజ్ లో అయితే ఒక త్రీ మంత్స్ ఏ ఒక సెమిస్టర్ కి సెమిస్టర్ కి గ్యాపు
ఆహా అది గ్యాప్ ఉన్నది గానీ హాలిడేస్
ఆ అంటే మాకు మొత్తం వన్ ఇయర్ ట్వెల్వ్ మంత్స్ పన్నెండు నెల్లకి అళ్లా మా కాలేజ్ ఉండేది రెండు సెమిస్టర్లకి ఆరు నెలలు మళ్ళా మాకు ఒక సెమిస్టర్ కి ఒకటే మిడ్
ఆహా ఒక సెమిస్టర్ కు ఒక మిడ్డా
ఆ ఒకటే మిడ్ అయ్య మా కాలేజీల అట్లుంది ఆహా మీ అవి కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుండి అంతే అంట
అవునా
హు
ఉన్నాయి కద మీ కాలేజ్ లో
ఆ చాలా నేనే షాక్ అన్నిటికిీ ఇంకా మా అన్నయ్య ఇంకా షాక్ ఆ
అసలు ప్రతి అంటే ఇక ఎందుకు లేని పెట్టలేదేమో అంత నీడ్ కూడా లేదు కదా
ఆహా
అందుకని బీటెక్ అంటే మరి ఎగ్జామ్స్ తోటి చంపడం ఎందుకని పెట్టి అట్లా చేస్తున్నరేమో మీ వాళ్ళు గాని
కానీ మా వాళ్ళు మంచోళ్ళు
మీవల్ మంచోళ్ళ హే హై
అయినా కాలేజ్ కి రోజు వెళ్ళ రావడం అంటే చాలా విసుకసలు బస్సులలో పోడం అంటే ఒకటే కాలేజ్ మాకు రెండు పక్కకి ఇంకో కాలేజ్ ఉంటది మాకు ఒక ఒకట్ హండ్రెడ్ మీటర్స్ గ్యాబ్లా
అవునా
అక్కడ ఆ కాలేజీ వాళ్ళు ఒక రెండు వేల మంది ఈ కాలేజ్ వాళ్ళు రెండు వేల మంది అందరు కొట్టు కుంటరు బస్సు దగ్గర
అంటే మీరు కాలేజ్ హాస్టల్ కాదా
లేదు బయట హాస్టల్
అయ్యో ఇబ్బంది అయితది కదా మరి బయట హాస్టల్ అయితే
కాలేజ్ హాస్టల్ అంటే కాలేజ్ హాస్టల్ లో పైసలు చాలా ఎక్కువ ఒక లక్ష అరవై వేలుంది
ఏంది సంవత్సరానిక అంతా ఫుడ్ వాల్ పెడతార అంటనా
ఆ ఫుడ్ ఆ ఏమో ఇగ అంటే ఇప్పుడు మళ్ళా కాలేజ్ ఉండేది ఆరు నెల్లే ఇంకా అర్నీళ్ళే లనే ఆ అందుకే ఇగ అళ్లా హాలిడేస్ పండుగలు అన్ని పోతాయి అళ్ళ మేము ఉండేది ఎన్ని రోజులు అని కాలేజీ హాస్టల్ లేము ఇగ బస్కి బస్ ఫెసిలిటీ ఒకటి ఉంది బయట హాస్టల్ అనే బిసీ హాస్టల్ లో ఉంటాను ఇగ
ఆహా బెటర్లే ఇగ లక్ష అరవై వేలు ఔసరమా వామ్మో అంత ఫుడ్డు మనం తిననే తినలేము అ
అదే అ ఇంట్ల సిచ్యుయేషన్ ని బట్టి బయట హాస్టల్ ఉండాల్సి వచ్చింది
ఉహు ఏం కాదులెండి కాకతే ఫైనల్ ఇయర్ లో మీరు మీరు రూమ్ చూసుకొని ఉండొచ్చులే గానీ అప్పటి వరకు
ఫైనల్ ఇయర్ లో కాలేజే ఉండదు
ఊహ్హ్ హా ఏంట్రా మీది హాలిడేస్ తోటి అయిపోతుంది మొత్తం
ఇంటర్న్షిప్ ఉంటది ఫైనల్ ఇయర్ లో మొత్తం ఇంటర్న్షిప్ యే చేసుకోవాలి ఇప్పుడు అన్నయ్యళ ఫ్రెండ్ ఒక అన్నయ్య ఉన్నాడు ఫైనల్ ఇయర్ అన్న ఆ అన్న అసలు కాలేజ్ కి రాలే అన్న నేను వన్ ఇయర్ ఉన్నా గానీ అసలు ఆ అన్నను ఒక టూ టైమ్స్ చూసినట్టు ఉన్న కాలేజీలో
హు హమ్ అంటే మీకు ఇంటర్న్షిప్ పెట్టిర్రు కదా ఎక్స్పీ అంటే అడుగుతారు కదా ఇంటర్వ్యూస్ లో
ఆ అడుగుతారు ఇంటర్న్షిప్ అంటే బయట ఇంటర్న్షిప్
అంతేగాని బే
హు హమ్ ఉం అందుకే ఇగ ఒక లాస్ట్ ఫైనల్ ఇయర్ లో ఒక త్రీ మంత్స్ ఉంటదంట అది కూడా ఇంటర్న్షిప్ కోసం ట్రైనింగ్ ని
ఉం
ప్రాజెక్ట్స్ ప్రీ
థర్డ్ ఇయర్ అయిపోతే తే అయిపోయినట్టే మన తో పని కాలేజ్ కి ఇగ థర్డ్ ఇయర్ వాళ్లే సీనియర్స్ అంతే ఇగ అక్కడ
ఆ
పోర్త్ ఇయర్ వాళ్లది అది చుక్కలు లెక్క ఆమాసకు పున్ననికి ఓ సారి వచ్చి పో పోయినట్టు వచ్చిపోతారు లేకపోతె లేదు వాళ్ళు
ఆ అంతే ఇగ ఎం అదొక మంచిగా అయిపోయింది ఎవరికి లేవు ఇట్లా హాలిడేస్ మళ్ళా
ఉంటేనే అయిపోతది రా కానీ బాద ఎస్తది తెలుసా అంటే బీటెక్ మంచి మంచిగా ఉంటది అది లైఫ్ ఒకటి చూస్తుంటే చూస్తుంటే అయిపోతాయి అన్ని
ఫస్ట్ ఇయర్ అయిపోయింది చూసుకుంటాచూసుకుంటా
ఆ చూస్తున్నావు ఇంకా రెండు సంవత్సరాలు ఇంకొ సంవత్సరం అయితే మీరు ఉండరని నువ్వే అంటున్నావు రెండే సంవత్సరాలు అందులో కూడా మీరు పోయేది ఆరు నెల్లే ఒక అంటే ఒక సంవత్సరానికి ఆ చుసుకో ఇగ
ఉహు
అయిపోతదా అయ్యో హ సరే సరే
అ